అకా బాగున్నావా
ఆ బాగున్నానండి ఈ రోజు ఫోన్ ప్రని టాస్క్ గురించి చేసారండి
అవునవును ఏం చేస్తన్నా రోజువారీ మడుకు
ఓకే రోజువారీ పని అంటే డైలీ రొటీన్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రబయే వరకు మనం ఎంత స్మార్ట్ గా వర్క్ చేస్తాము అనే దాని గురించి చెప్పబోతున్నారు
ఊ ఏం జె మీరేం చేస్ స్తారండి మరి రోజు
మాకు డైలీ రొటిన్ వచ్చేసి పొద్దున్న ఫైవ్ కి వ్యాకప్పండి పిల్లలు ఉంటారు పిల్లలని లేపడం వాళ్ళకి ఎక్సర్సైజ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయించడం హాట్ వాటర్ దాపించడం తర్వాత కాసేపు చదివిపించేసి నేను మావులుగా ఇంగ వంట వంట పని చేసుకోవడం బ్రేక్ఫాస్టు లంచ్ ప్రి పరేషన్ ఈ వర్క్ చేస్తూ ఉంటానండి
ఉ ఊ చి ఏముంది లే లేవాలి ఆ పని ఈ పని చేయాలి ఇంగ చేయడం మళ్ళీ చేయడం
పిల్లలు ఉంటారు అంతే కదండి వాళ్ళ స్కూల్ ఆ స్కూల్ కి పంపించే వరకు బిజీ
ఉ వాళ్ళు వెళ్ళినాకని కొంచెం ఫ్రీగా ఉంటుంది
ఊ మల్టీ టాస్కింగ్ వీళ్ళకి స్కూల్ కెళ్ళ వరకు మల్టీ టాస్కింగ్ ఒకే టైమ్ లో రెండు రెండు పనులు చేసుకోవడం
ఆ
మీ మీర మీరు ఎలా చేస్తారు మీరు ఇలా ఎంత బిజీ షెడ్యూల్ ఒక సపోజ్ కొంచెం లే ట్గా లేసారనుకోండి అప్పుడు ఎలా చేస్తారు మీరు
ఏముందండి లేస్తానే ఇల్ళంతా క్లీన్ చేసుకోవడము వంట వరకు వంట చేయడము తర్వాత ఇంకా మన పని చూసుకోవడం మళ్ళీ ఇంగ ఆ పని స్నానం చేసి మళ్ళీ ఇళ్లు క్లీన్ చేసుకుని దీపం పెట్టడం ఇగ ఆ పని మళ్ళీ తినడము సామాన్ల అన్నీ కడిగేసుకోవడము మళ్ళీ బట్టలు వాష్ చేయాలనుకోవడము మళ్ళీ వంట చేయడము మళ్ళీ అవి తినడము మళ్ళీ అక్కడ ఇంకా ఇందులోనే సరిపోతుంది డైలి ఇంకా
పిల్లలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఇంక ఇదే పని అన్నట్టు
మాగైతే ఇప్పుడికేం లేదు ఫ్రీగానే ఇంగ ఈ ఇందులోనే సరిపోతుంది చేయడం ఇంకా వాళ్ళ వస్తే ఇంకా బిజీ బిజీని వాళ్ళ చూసుకోవడము చేయడము ఇంకా
మాకేంటంటే ఖచ్చితంగా పొద్దునే హాట్ వాటర్ తోనే మాకు స్టార్ట్ అవుతది వాము ఓకే వేసి వామ్ పొడి వేసి కాగబెట్టి నీళ్ళు మరిగించిన తర్వాత ఆ నీళ్డు గోరువెచ్చట ఆ మేము మేము పెద్దవాళ్ళం కూడా తాగుతాం తాయిన తర్వాత కాసేపు ఒక టెన్ మినిట్స్ అన్న వాకింగ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఇక డైలీ గిన్నెలు కడుకోడం ఇలు ఊడ్చి
ఉ నేనైతే ఇంగ తినాలి చేయ్యాలి ఇం తినడం మళ్ళీ అద్ చేయడం ఇందులోనే సరిపోతుంది
ఇంకా పిల్లలకి ఆ టైమ్ టు టైమ్ మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ బాక్స్ ప్రిపేర్ చేసేయడం ఇంక వీటి తోటే నైన్ నైన్ వరకు అయితే ఖచ్చితంగా ఇంకా వాళ్ళ దగ్గర ఉండాల్సిందే ఇంకా ఆఫ్టర్ నైన్ ఇంకా స్నానం పూజ చేసుకోవడం పూజ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు ఇక ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ టెన్ అవుతది
అవును ఇంతగాదన మీ పిల్లలు పోయేంత వరకు ఏ పని చేసుకోలేము వంట చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళని పంపించే లోపు అంత వరకు ఇ బిజీనే వాళ్ళు పోయినకంగా అవన్నీ చేసేది హ్మ్ వాళ్ళి పోయి నాకు అవి ఇవి ఏవనా తీసేయడం పెట్టడం మళ్ళీ మళ్ళీ అన్ని రెడీ చేసుకోవడము సరిపోతుంది ఇంకా ఏమంటే ల్లల లైఫ్ అనేది
ఆ అవును ఒక డిసిప్లైన్ డిసిప్లైన్డ్ గా ఉంటుంది కూడా టైమ్ టు టైమ్ జరిగిపోతుంది న్ని ఫస్ట్
మ్మ్ కానీ చిన్నపిల్లలు ఉండడము తిరుగుతూ ఉండడం ఆడడము వాళ్ళని చూసి కొంచెం అనేది మనం శడగా ఉన్న పిల్లని చూసామంటే కొంచెం ఉన్న నవ్వుకల అనేది వస్తుంది ఓ సారి ఎంత బాధలున్నా పిల్లని చూసేసరికి కొంచెం స్మైల్ అనేది వాస్
అవును వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు చ్చ మేబి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోని వెళ్ళి మళ్ళీ ఎ కూడా వర్క్ చేసి కొంచం స్ట్రెస్ అవుతారు వాళు
హ్మ్ ఇ కానీ పిల్లల ఎంత పని ఉన్నా పిల్లలను చూసేసరికి కొంచెంమనీ స్మైల్ రావడము కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది
ఇంకా ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ కి మళి స్నాక్స్ ప్రిపరేషన్ మళ్ళీ కాసి అడుకుంటారు హోమ్ వర్క్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ మళ్ళీ డిన్నర్ డిన్నర్ చేసేయడం ఒక హాఫ్ వన్ అవర్ ఎంటర్టైన్మెంట్ టీవీ చూసుకుంటారు నైన్ కల్లా గో టు బెడ్ ఇంకా నేను అవన్నీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం మళ్ళీ అంత సర్దుకోవడం రేపోద్దునా ప్రిపరేషన్
మళ్ళీ మార్నికి ఏం చేయాలి మళ్ళీ టిఫిన్ కి ఏం చేయాలి వంటకి ఏం చేయాలి నైటికి ఏం చేయాలని అదే ఆలోచన ఇగ రేపుటి చేసేదానికి కూడా ఈ రోజే ఇప్పుడే ఆలోచించుకోవాలి మళీ
అవును ఈ హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఖాళీగా ఉంట ఇంట్లో ఖాళీగా ఉంటారునుకుంటారు గానీ
చేస్తే అర్థం అవుతుంది కొంతమంది అ అంటారు ఏం చేస్తున్నారుమ్మా అన్నమ్మ కూరనే కదా అంతకు మించి ఏం చేస్తున్నారు మీరు అంటారు
ఇంట్లో చాలా పని ఉంటది అసల
ఆ చే చేసే కొద్ద్దీ పని ఉంటానే ఉంటా
అవును
ఏది అదా అనుకునేప్పటికెళ్ళి ఏదో ఒకటి ఉంటనే ఉంటుంది చేసుకుంటే నా
ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మెల్లిగా మనమైతే చేసుకుంటాం కాని ఇంకా ఎవరు వచ్చి చేస్తారు ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దు
హ్మ్ హ్మ్ అందరు ఏ అమ్మ ఏమైంది ఏం చేసుకోలేవ మేము చేసుకో లేదా అపట్లో అంటేదా అప్పట్లో చేసే వాళ్ళు ఇప్పట్లో కూడా చేయగలరు ఎంత వరకు కొంచెం నార్మల్ గా ఉన్నాగాని ఎలాగ చేయగలరు మరి హెవీగా ఉంటే ఎవరు చేయ్యగలరు
ఆ
మ్మ్
మీరు వర్కింగ్ ఉమెన్ ఆ అండి
లేదండి హౌస్ వైఫ్ ఎ
హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కూడా బోల్డ్ పనులు
హ్మ్ నాకు బిజీ బిజి అన్ని నేనే చేసుకోవాలి అ వంట చేయాలి అది ఈ పని అంత ఒక్కదానే చేసుకోవాలి ఎవరు చేయడానికి ఈ హెల్ప్ ఎవరు చేయరు ఇంకంతా నేనే చేసుకోవాలి
ఓకే ఇంకేంటండి ఇగ ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా ఏం ప్రిపరేషన్స్ ఉన్నాయ్
ఇంకా ఏం చేయలే ఏం చెయ్యాలి
ఇళ్ళు క్లీనింగ్ చేసుకోవడం ఇవన్నీ ఉండున్టాయ్ కదండి
అవును నేను అక్కడ లేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను హ్మ్ హ్మ్ ఇక్కడే చేయాలి అమ్మ ఉంట ఎంతా అమ్మ వాళ్ళ ఇంటికీవొచ్చి రెస్ట్ ఈ
ఉ ఉగాదికి మీ ఊరు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయండిడి మ్ ఆ మార్నింగ్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా సెలబ్రేట్ చేస్తారండి ఊర్లో
హ్మ్ ఏముందండి ఇంక పండుగంటే ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకోవాలంటారు ఇంగ పండుగ రేపనంగానే ఆ నైట్ టైమ్ లోనే ముగ్గులు వేసుకోవాలనేసి ఎంత వరకు మేల్కొని ఆఇంటి దగ్గర ముగ్గులు ముగ్గు ఈ ఇంటి దగ్గర ఎవరెన్త బా వేసినారని ముగ్గులు పోటీలు పెట్టుకున్నట్టు ముగ్గులు వేయడము అది ఒక టైం పాస్ జరిగిపోతు తుంది మాకైతేనా ఇక్కడ టౌన్ ల లో అయితేనా కొంచము ఇరుకిల్లులు అంటారు కాబట్టి ఫ్లాట్లలా అంతగా పట్టించుకోరు కానీ పల్లల్లో గాని కొంత వరకు కొన్ని చోటు అట్లా బాగా ఫ్రీగా పోటీలు పెట్టుకున్నట్టు వేస్తారు ముగ్గులన్నమాట
కానీ ఉగాది కి కూడా కూడా ఇలాగ ముగ్గులు ఫెస్టివల్స్ పెడతారు అదే పోటీలు పెడతారా ఉగాదికి సంక్రాంతికి అయితే విన్నాను గానీ ఉగాది కి కూడానా
అంటే పోటీలంటే అలా పోటీలని కాదండి ఇంటి దగ్గర వేసుకోవడం
ఓకే ఒకల్ని చూసి ఒకరు వాళ్ళు వేసినారు మనము ఎంత మనం కూడా వెయాలి కదా ఇ అవును
వాళ్లింటి ముందురు ఇంత బాగా వేస్నారు మనం ఎంత పెద్దది వేద్దాం బా వేద్దాం
మేమైతే ఆ మేమైతే ఉగాదికి ఆ ఉగాది చ్చడి ఫేమస్ అన్నట్టు ఆ అన్ని షడ్రుచులు కలుపుతాం కదా వేపపువ్వు చెరుకు రసం అరటి పండు ముొక్కలు ఎప్పుడు చేయలెదండి అవునా అదే మాగ ఇంగ ట్రెడిషన్ అన్నటు చిన్న చిన్న కుండ చిన్న కుండ తీసుకొస్తారు ఆ కుండలో చక్క దానికి ఒక కంకణం కట్టేసి
అన్ని ఒకటొకటి అన్ని ఒకొ ఒక్కొక్క ఐటం ఒకదాంట్లో తీసి పక్కన పెట్టుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కలుపుకుంటూ వస్త
అవును అది దేవుడికి ముందు నైవేద్య అది పెట్టిన తర్వాత ఇంకా మిగతాది కొబ్బరికాయ్ కాయ పరమాన్నం ఇగ అన్నీ ఇంకా మళ్ళీ వేరే నైవేద్యాలు పెట్టుకుంటాం
హ్మ్ మాకవన్నీ లేవన్ అనేసి నేను అవి చేయ చేయను అంతగా పట్టించుకోను
కొంతమంది బక్షాలు చేస్తారు బ భక్ష్యాలని చేస్తారు భక్ష్యాలు కజ్జికాయలు
కర్జికాయలు అంటే ఓలిగలు శనగపిండి శనగ బాళ్ళతో నాన్నబేట్టి శనగ బాల్లు ముందుగానే నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అవి ఉడికిిన తర్వాత కొంచము బెల్లము అవి వేసి కొంచెం కొబ్బరి రుబ్ రుబ్బడం అయినా గాని రోట్లో వేసి లేదంటే మిక్సీకి ఏది అందుబాటు ఉంటే అది అయిత అది చేస్తారు అది చేసి వాడు ఆ చేస్తారు
మొత్తానికి ఇగ డైలీ రోటీన్ అలా జరిగిపోతుంది ఉగాది పండగ ఇలా జరిగిపోతుంది
ఉం
ఓకేనండి
మీకే స్వీట్ అంటే ఏమి ఇష్టం అండి మరి
నాకు పూర్ణం బూరలు అంటే చాలా ఇష్టం అండి పూర్ణం బూరలు చేయటం అన్నా తిన్నటం చాలా ఇష్టం నాకు ఆ మా మా బాబు బాగా తింటాడు స్వీట్ చేయటం అంటే చాలా ఇష్టం నార్మల్ గా కూడా అడిగితే చేస్తానండి
ఆహ అంతే లే ఎవరికే పిల్లలు అడిగేది చేసి పెట్టాల్సి కదా ఇంకా బయ బయట నుండి తె చ్చి పెట్టడం కన్నా ఇంట్లో చేసి పెడితే ఇంకా మంచిది ఉం ఇంట్లో చేసి పెడితేనే ఇంకా పిల్లలకు కూడా చానా హెల్త్కి మంచిది
సరేనండి ఇంకా మరి చాలా బాగా మాట్లాడారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి
ఉం ఓకే అండి